హలో హాయ్ అండి మీరేం
నేను ఏం లేదండి ఇప్పుడే కొంచెం ఫ్రీ ఆయన వర్క్ అయిపోయింది మీరు
హ్మ్ ఇప్పుడే ఫ్రెష్ అయి
అవునా ఇంకెంటి మరి వన్ టయిందా హ్మ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు లంచ్ కోసం
హ్మ్ ప్రిపరేషన్ అయిందా మంచిది
ఆమ్ ప్రిపేర్ అయిపోయింది
ఏం చేశారు మరి
పప్పు ఎగ్
ఓన్లీ ఎగ్గా అవును ఎగ్ ఆనియన్ ఆహ్
హ్మ్ ఎగ్ ఆనియన్
ఇంకా ఏమేమి విశేషాలు ఇక్కడ అయితే వా వా గా మబ్బు ఉన్నది వాన వచ్చింది సైర్ లో వాన వచ్చింది మెరుపులు
అవునండి మా దగ్గర కూడా చాలా వర్షం పడ్డదంట నేను పడుకొని ఉన్న ఆ టైం కి నేను లేవలేదు చూసే మొత్తం తడిగా ఉంది ఏంటిదంటే అంటే వర్షం పడ్డది ఫుల్ నీకు వర్షం పడ్డ కూడా నీ సౌం లేదని మా వాళ్లు
ఆహా ఆ సార్ కి మేము లేసాం కాదా కొన్ బాగా గాలి వచ్చింది మబ్బులు బాగా వచ్చినయ్ హ్మ్ వా చినుకులు రాలాయ్ ఇంకా మెరుపులు
ఆహా ఓకే
గాలియితే బా వేసింది
అవును ఇప్పుడు ఈ ఎండలో వర్ష ర్షం పడితేనే బెటర్ మనకి కొంచెం చల్లబడతది
బాగా హీట్ ట్ అయితది మరి ఇప్పుడ అంటే చల్లగే ఉంటది కానీ దాని తర్వాత బాగా హీట్ అంటే బాగా హీట్ అయితది కూలర్ లేకుంటే ఉండలేము
ఉహ్ ఇంకేంటండి మరి ఏం తిన్నారు పొద్దున
ఉహ్ పొద్దున మేము పప్పు చేసినం ఇంకా గోబీ టమాటో చేసినాం
ఆహా
ఉహ్ ఆనియన్ ఎగ్
ఓకే మీది కూడా ఆనియన్ ఎగ్గ
ఉహ్ ఇంకా మీము ఇఫ్ రి ఇఫ్తారీ చేపచ్చినం అందరికి మా ఫ్యామిలీ వాారి మొత్తం ఫ్యామిలీస్
ఓకే
ఒకసారి కాదు మొత్తం అని రోస్ చేస్తాం గానీ ఇప్పుడైతే అందరు అంటే మొ త్తం మా ఫ్యామిలీస్ మొత్తం అని కలిసి చేసినం అంటే బాగా చాలా మంచిగా అ ప్పిస్తను అందరు ఇక్కడ వర్కు అక్కడ మా హౌస్ ఫుల్ ఫుల్ మంచిగా వండిపి
అవును ఫ్యామిలీ అంతా కలిసి ఒకే సైడుంటే బాగా అనిపీస్
ఆ పిల్లలు అందరు వాళ్ళు ఇంకా రాలే కొంచెం దూరం వాళ్ళు మిస్ అఇండ్రు ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ ఇష్యూ కొంచం ఆ వాళ్ళు రాలే ఇంకా ఇంకా వస్తే మా ఫుల్ ఫుల్ అవుతది మా మెడ పైన అయితే మొత్తం ఫుల్ అయిపోతది
ఆ
అందరు వస్తే
హు
హు బాగా అనిపించింది అంత సబరం సం బరంగా ఉండే రేపయితే చాలా హ్యా పెరు చేంజ్
అవునా మరి ఎలా ఎంజాయ్ చేసరన్నామనా
మేలే ఏమేం చేసామంటే బజ్జిలు చేసినాం పూరే డ్లు జేసీ తినం సమోసా ఖీరు స్వీట్ లో ఖీర్ చేసాం ఇం గ రువా అఫజా రువా అఫజా ఇంకా పుదీనా శర్బత్
ఆహా
ఆ ప కోడీ సమోసా అది స్వీట్ లో గుల్ గుల్ అంటం గులుగులులు
ఆ
ఉమ్
ఓ అది చాలా టైప్స్ చేసారు
ఓ ఇంకా ఇంకా బాగున్నాయి ఇంకా చెప్పడానికి రావట్లేదని ఫ్రూట్స్ పైనాపల్ బనానా వాటర్మిలన్ ఇంకా ఏమో ఏమో ఇంక చాలా దీన్లో అయితే బాగా వెరైటీస్ ఉన్నయి నాకు చెపట్ రావట్లే
ఆహా ఓకే అది చాలా వెరైటీస్ చేస్తారన్నమాటా
చాలా పొద్దున్ నుంచి ప్రిపరేషన్ చేస్ చేస్తే అప్పుడు ఆ టైం వరకు అయింది మాకి
అమ్మా పొద్దుట నుంచి కూర్చుంటే సాయంత్రం అయిందా
ఒకటీ ఒక కటి చేసుకోవాలి అంటే
అరే బాపరే అవునా అవునూ ఎందుకు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి పిలువలేద హెల్ప్ కోసం
అంటే ఇప్పుడూ పిలిచీ పిలవడం అట్ల లేదు మేము బా ఇంట్లో బాగా మంది ఉన్నాం అది సరిపోయింది అందుకే లేకుంటే పిలిస్తే అందరు వస్తారు పిలిస్తే అందరు వస్త త్తరు గానీ ఉ వచ్చినిండ్రు కూడా ఉం మా చెల్లె గూడా వచ్చింది ఉమ్ అందరు వస్తారు పిలిస్తే గానీ మా ఇంట్లోనే అంత మంది ఉన్నరు చేయడానికి
ఆహా ఉన్నారు అనేశీ ఇక అక్కడక్కడ సరిపోయింది మీకు వర్క్ ఆహా వస్తార అన్నమాట ఓకే అయితే మంచోళ్ళే
పిల్ల్వనీ కుండానే వస్తారు కూడా ఉమ్ కొంచెం వరకు వాళ్ళ కొంచెం బిజీ ఉండే
ఆ
ఉమ్ పిల్లలకి ఇప్పుడు హాఫ్
ఆ హా ఆ అవునండి ఇప్పుడు రెండేళ్ళ ఎక్కువైపోయి స్కూల్స్ ఆఫీస్ వాళ్ళకి కూడా పైగా ఫాస్టింగ్ కదా సో అట్ల గవర్నమెంట్ డిక్లేర్ చేసింది నాలుగుంటి వరక్ కే న్నేసి వాళ్ళే స్ ప వొ హాఫ్ డేస్
ఆ ఇప్పుడు టీచర్స్ అయితే ఫోర్ వర్క్ ఉ పిల్లకియితే టువల్వ్ థ టి వరకు
ఆహా
ఉం
ఆ ఇప్పుడైతే ఉం పిల్లగ ఐతే ఏం లేదు తొందరగా ఈసి పెట్టాడు
ఆ
ఉం ఇప్పుడు టీచర్స్ కె కొంత ఇబ్బంది ఫోర్ వర్కు టూ థర్టీ
పొద్దు ఎడడు వెళ్తే సందంతం ఎప్పుడ వస్తారు వాళ్ళ టైం సరిపోదు
ఆ టైమ్ సరిపోదు వాళ్ళకి ఇప్పుడు వచ్చినాంకనే వాళ్ళకి మొత్తం ఇప్పుడు ఫాస్టింగ్ కదా టైం అయిపోతి మళ్ళా సాధారణ ఆసద్ది మళ్ళా కొన్న చేసే వరకే టైం మాకు బాగా సరిపోతుంది తొందరగా అయిపోతది ఇంకా ఇప్పుడు వచ్చింది కూడా మా రంజాన్ వెళ్ళకి పోతే కూడా బాగా అనిపించాలట్లే ఇప్పుడు రెండు మూడు అయితే మో అయిపోతుది రంజానే అయిపోతుది మొత్త త ఇదే
ఓకే ఇది ఎప్పుడండి మరి
ఓ సాటర్డే అండి
మ్ హు ఓకే అయితే ఫిక్స్ అయిపోయిందా
ఆ
ఫిక్స్ అయిపోఇందా ఈద్
హా లేకపోతే ఇప్పుడు చ ఇప్పుడు ఇట్లా మబ్బులు అట్లా ఉన్నాయి కదా లేకపోతే అవుపిస్తే కతం అప్పుడు కూడా అవచ్చు ఫ్రైడ్ కూడా కావచ్చు ఇప్పుడు చంద్రుడిని బట్టి అయితే తది ఇప్పుడు ఆవుపిస్తే
ఉమ్ అవునవును నేను కూడా విన్నాను ఏంటిదంటే చందమామ కనిపిస్తే ఇయల్ నైట్ రేప్ పండగా అని అంటారు మాక్సిమం
హు లేకుంటే ఇప్పుడు మబ్బులు బాగుంటే ఇక్కడ అవుపోకపోతే సౌదీలా అయితది అండి ఫర్స్ట్ సౌదిలయితే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మన కయితది హు ఇప్పుడు ఇప్పుడు మా వానలు మబ్బులు అట్లా ఉన్నాయి కదా కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి
ఆ
చన్ చంద్రుడు కనిపించకుండా ఆ సౌదిల తే ఫస్ట్ అయితది అండి అక్ క్కడ దంతర్వాత మనకు అయితది నెక్స్ట్ డే మనకు
ఓకే
ఇంకా ఏమేం విశేషాలు చెప్పండి
ఇంకేముందండి విషయాలు ఆ హెల్త్ అంతా బాగుంది అండి నాది కూడా
ఉమ్
మీరు మరి
మాది కూడా కొంచెం హెల్త్ బాగుండింది
ఓకే మరి ఇయ్యాల ఫాస్టింగ్ ఉన్నారా మీరు
ఆ ఫాస్టింగ్ ఉన్నాం మేం అందరు ఉన్నా ఇంట్లో అందరూ ఉన్నాం
ఆహా
మా మమ్మీ కొంచెం అంటే షుగర్ అన్నమాట అందుకే ఆమె లేదు దాని తర్వాత పిల్లలు అందరూ ఉన్నాం
ఆ అవును కరెక్ట్ షుగర్ వాళ్ళు ఇగ టైన్ టు టైమ్ మెడిసిన్స్ తినాలి కాబట్టి వాళ్ళు ఆ
ఉమ్ ఉమ్ ఫస్ట్ మధ్యలో అయితే మా అమ్మమే ఉన్నది రెండు ఆ చేసింది దాని తర్వాత అయితే కొంచెం ప్రాణం బాగాలే అందుకే చేయాలే
అయ్యో
హు
హు, అయినా ఏజ్ ఎక్కువ అయినా వాళ్ళు కూడా ఉండలేరు.
ఆ ఇప్పుడు వచ్చి బాగా వేడిగా ఉంన్ టది కాదా ఇంట్లో అందరు బాగున్నారా మరి
ఆ అందరూ బావున్నరండీ, మీ వాళ్ళు బావున్నారా
ఇంకా మీకు ఏమేమి వచ్చండి ఏమేమి చేస్ త్తరు మీరు పస్ స్పెషల్
స్పెషల్స్ నాకు పెద్దగా రావండి, మా వాళ్ళు ఏస్తారు నేను చూస్తా నేర్చుకుంటున్నా ఇప్పుడు ఇప్పురి
ఆ అంటే మీకు నార్మల్ ఏమేమ్ వచ్చు చిన్న స్నాక్ ఎమ్స్ ఇట్ల వచ్చయ్, ఇష్టామ్మయ్ నయ్ చేసుకుంటె ఎట్లా తినేస్సరు కదా
ఆ అట్లాంటే మెమోస్ తీసుకుంటా మోమోస్, అది మైదపిండి తిస్సారన్నమాట, మైదపిండి తీస్తాం అన్నమాట
ఇంకా
మై పిండితో ఇట్ల మనం పూరి ఎస్తాం కదా. పూరి లాగా చిన్న చిన్నవి తీసుకోలన్నమాట, జస్ట్ చిన్నయ్, ఆ చిన్నది ఆ
చేస్
ఆ అదే మైదపిండి, ఆ వెజ్ అయితే క్యారె ట్ క్యాబేజు, ఆనియన్ ఏసుకుంటే చిక్కుడుగాయ ఉంటాయ్ కదా దాని లోపల సీడ్స్ అవి
క్యారెట్ ఇంకా క్యాబేజ్
ఆనియన్ పొటాటో అయితే పొటాటో ఇక బీన్స్ ఉంటే బీన్స్ ఏసుకోవచ్చు. హు వెజ్ అయితే ఇలా, ఆ దీన్ని అంటే దగ్గరగా కర్రీలో ఎస్ సుక్కొని తెల్ల పిండికర దాన్ని చిన్న చపాతిల ఏసుకోవాలి. ఆ ఆ
దగ్గర ఫ్రై చేసుకొని కూర లగా నట్టు చేస్
ఆ కూరలో సుకోవాలె
ఇప్పుడు మైదా పిండి కల్సి పెట్
ఆ కలిపి పెట్టుకోవాలి పూరి ఏస్తాం కదా, సేమ్ అట్లనే ఆపోతే ఆ, అది జస్ట్ చిన్నగా రౌండ్ చిన్న చిన్న బాల్స్ ఏసి రౌండ్ తిప్పాల్ దాన్ని, రౌండ్ తిప్పెక ఇప్పుడు చేసుకున్న కర్రీ ఉంటుంది కదా అది ఇందులో మొత్తం ఎంపుకొని
స్టఫింగ్ లా పెట్టుకోవాలలే స్టఫింగ్ లా స్టఫింగ్ చేసి మొత్తం దా ఏట్ లోయ ఏ మ
ఆ డిజైన్ మన ఇష్టమైన డిజైన్ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఆ మళ్ళ స్టీమ్ ది లేకపోతే ఇడ్లీది ఉంటది కదా ఇడ్లీ
ఆ ఇడ్లీలా ఇడ్లీ లా దేనిలా ఎట్లా చేయాలండి ఇడ్లీల ఆ ఇప్పుడు అయితే వాటర్ అయితే బాగా పొంగుతు దానిలా వెళ్ళలిపోతది
ఆహా లేదు ఇడ్లీలో అయితే ఇప్పుడు మీరు ఇడ్లీకి ఎట్లా పెడతారుా వాటర్ కొన్ని కకోతం కొంచెం క్వాంటిటీ సేమ్ అల్లానే కొంచెం ఒక రెండు గ్లాస్
ఇడ్లీ పాత్ర అయితే దాంలో అంటే రౌండ్ల ఇడ్లీ షేప్ లాగా ప్లేట్ ఉంటది కా దానిలో పెట్టు ఏసుకోవాలా లేకుంటే ఇప్పుడు ఇప్పుడు ఆ షేప్ షేప్ అట్లా అట్లనే ఆ దాని నార్మల్ అట్ల వస్తా వస్తది కదా ఏమైనా ఇప్పుడు వాటర్ పెట్టి పెట్టి ఏమైతే చిన్న జల్లలగా ఉంటే ఏమైనా అట్లా కూడా పె
ఆహా ఆ పెట్టొచ్చు కానీ ఇడ్లీ ఇడ్లీ పాత్ర ఉంటది కదా అందులో పెడితే బెటర్ ఎందుకంటే అట్లయితే చాలా వస్తు వస్తే మనకు
ఆ
ఆ సో అట్లా పెట్టేసి ఒక పది పదిహ నిమిషాలు స్లోలో పెట్టి చేయాలి స్లో పెడితే స్టీమ్ అయిపోతాయి ఎప్పుడు తినొచ్చు
ఆ ఇవి డి ఫ్రై మరి డిప్ ప్ప్ఫ్రై కూడా చే
డిఫ్ ఫ్రై ఎలా అంటే సేమ్ అవి చేసుకున్న షేప్స్ అట్లే పెట్టుకొని నూనె వేసుకోవాలి ఇక మనం సమోసా బోడలు ఎట్లా కాలుస్తాము
ఇట్లా
లేదంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అవి మనం మొత్తం పల్చగుంటది కదా ఉ
పిండి బాగా మైదా ఉంటది కదా కొంచెం స్టీమ్ అయితే కూడా ఒక్కోసారి ఒకరి దగ్గరే ఉంటది మెల్లగా దాన్ని డీ ఫ్రై చేసుకోవాలంటే
ఓ ఏంటంటే విరిగిపోతాయి అవి అవి జాగ్రత్తగా చూసి తీయాలి
అట్లేనేనా అండి
ఆ డిప్ ఫ్రై కూడా అట్లానే సేమ్ హు సేమ్ ప్రాసెస్
ఇప్పుడు వెజ్ తీసుకో నాన్ వెజ్ తీసుకోవాలంటే
నాన్ వెజ్ చికెన్ అండి ఓకే అండి మీతో మాట్లాడన నా చాలా బాగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ